వినిపిస్తుందా హలో వినిపిస్తుందా వినిపిసు టన్న
వెన్ ఆ వినిపిస్తుదండి
ఆ ఆ నమస్తే అండి ఓకే ఆ బోంచేసారా అండి
ఆ చేసామండి మీరు
ఒకే నేనైతే ఇప్పుడు ఒకా ఆ వంటల్ గురించి మాట్లాడాలని అనుకుంటున్నానండి
ఓగే నండి
ము మీ ఫేవరెట్ వంటకం ఏది
నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి అందులో చి
ఓకే హా హా
అంటే బిర్యానీస్ లో టైప్స్ ఉంటయి కదా ఓకే ఓకే మనము బిర్యానీ ఓకే అండి మనం చికెన్ బిర్యానీ ఈ రోజు చేసుకుందాము సొ ఫస్ట్ మనం ఏం చెయాలం టే చికెన్ క్లీన్ చేసుకోలి అంటె వాళ్ళు ఎక్కడ ఏం ఏంజెషితరు గలీస్ ఉంటుంది కదా మనము షాప్ నుంచి తెచు కొంగానే మనం ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి చేసుకున్ తర్వాత అది పక్కన పెట్టేసి దాన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఎందుకంటే చికెన్ బిర్యానీ మ్యారినేట్ చేసు కొట్టు కొంచెం దాంట్లో కారంగా ఇవన్నీ బాగా ఊరూతాయి అన్నమాట సొ మనం ఫస్ట్ ఏం చేద్దామంటే పొడుచికెన్లోకి ఒక్ క బాల్ తీసుకుని ఒక చికెన్ ఏసుకుని అందులోకి పసుపు కారం ఉప్పు ధన్యా పొడి చికెన్ మసాలా పొడి బిర్యానీ మసాలా కొంచము లెమన్ పిండుకోవాలి
హు
అందులోకి ఆనియన్ అల్లంవెల్లులి పేస్ట్
హు
ఆ తర్వాత మనం కొంచెం ఆయిల్ ఏసుకుని పెరుగు వేసు కోవలీ వేసుకునేసి మనం మాగ్నెట్ చేసుకొని పుదీనా మెంతువి ఏసుకోని పక్కనబెట్కోవాలి తర్వాత ఇప్పుడు మనం ఆ బియ్యం కూడా ఒక వన్ హోవర్ నాననివ్వాలి
బాస్మతి రైస్ ఏమన్నా వేస్తారా
ఆ బాస్మతి ఏసుకోవచ్చు గాని మనం మన ఇంట్లో ఎలా ఉంటే అలా ఇప్పుడు నార్మల్ రైస్ అనుకోండి ఎక్కువ సేపు నానా నానల్సిన పని లేదు బాస్మతి ఒక వన్ హోవర్ ముందే నానబెట్టేసుకోవాలి లేదండి బాస్మతి కొంచెం ఫ్లేవరిష్ గా ఉంటుంది నార్మల్ది మనకి అంత ఉండదు అన్నమాట నార్మల్ మనం పెట్టుకునే దాన్ని బట్టి మనం యాడ్ చేసుకునే దాన్ని బట్టి ట్టి టేస్టు చేంజ్ అవుతది సో ఇప్పుడు మనం వన్ హోవర్ బియ్యం నానబెట్టేసం చికెన్ మాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు చికెన్ మనం కర్రీ చేద్దాం ఫస్ట్ ఒక బ్యాండిలోకి ఆయిల్ ఎసేసుకొని దాంట్లో ఒక పోపు దినుసులు కాని అంటే మనం జీలకర్ర పూత అదేమంటారు మన కనాస పువ్వు చక్కెర మొగ్గ జీలకర్ర లవంగాలు యాలక్ కాదు ఇవన్నీ అంటే సేస్ మనం బిర్యానీలోకి స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి బిర్యానీ ఆకు వేస్తే ఆ తర్వాత మనం చికెన్ వేసుకోవాలి ఆ అంటే మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చేసి పెట్టుకోవాలండి ఫస్ట్ సరే అంటే మనము ఫ్రై చేసి పెట్టుకోవాలా అని నేను ఆయిల్ ఎసి ఆయిల్లోకి మనం కట్ చేసి ఆ ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి వసిన తర్వాత పక్కన పెట్టుకుంటే మనం అది మధ్యలో వేయడానికి టేస్ట్ చేంజ్ అవుతుంది అనమాట బిర్యానీ
మ్మ్
సో ఇప్పుడు మనం చికెన్ వేసాం కదా చికెన్ కొంచెం మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మనము ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ అవుతుది ఇప్పుడు మనం అన్నం చేయాలి కాబట్టి దాంట్లోకి మనం బియ్యం కొంచెం ఎక్కువే తీసుకోవాలి బియ్య లోకి రైస్ మనం ఇప్పుడు మామూలుగా ఆ మనం దీన్ని దమ్ వేయాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి వాటర్ లోకి మనము స్పైసెస్ కొని బిర్యానీ స్పైసెస్ వేసుకుని కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు కొంచెం నూనె వేసుకోవాలి వాటర్ లోకి ఏస్కుని అవి మరిగాయక మనం బియ్యం తీసేసి దాంట్లోకి వేయాలి
మ్మ్
అది ఉడుకుతూంటుంది రెండు ఉడుకుతుంటాయి సో ఇప్పుడు మనం బిర్యానీ చికెన్ లోకి అన్నం ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకంగానే అన్నం లేయర్ల కింద వేయాలి ఫస్ట్ కొంచెం చికెన్ ఉంటుందా దాని మీద మరి కొంచెం రైస్ వేయాలి రైస్ మీద పోదీనా కోతిమిరా కొంచెం ఆనియన్స్ నెయ్యి వేసుకో తర్వాత మళ్ళీ చికెన్ వేసేసి మళ్ళీ ఇంకొకసారి లే వేయాలి పైన మనం ఫుడ్ కలరు వాటర్ లోకి ఏసుకుని ఫుడ్ కలర్ ఏసుకోవాలి
ఆ యాక్చువలీ మన దగ్గరా కొన్ని ఏమన్న లే లేకపోతే ఇప్పుడు చక్ర మగ్గాలకు మైన్ మెయిన్వి ప్రోడక్ట్స్ లేకపోతె సో మనం ఏం చేయలప్పుడూ అవి లేకున్న మనకి పర్లేదా
ఆ అవన్నీ ఏం లేకపోయిన మనకి బిర్యానీ షాహీ బిర్యానీ లో అన్ని ఉం ఉంటాయి అండి
ఓకే ఓకే ఆ
అన్ని వేసుకున్న సర్
ఆహా
ఆ మనం చేసింద్ తర్వాత ఒక ఫైవ్ టూ టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టి ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఆ లో ఫ్లేమ్ లో పెట్టాలి తర్వాత వెంటనే తీయకూడదు మూత బరువుగా దాని మీద ఏదన్న పెట్ పౄట్టాలి
ఉహ్మ్
ఆ వెంటనే తీకోకుండా మొత్తం చల్లారిపోయిందాకా వెయిట్ జేయాలి
ఉమ్
వెయిట్ చేసినంక మనం దాన్ని పక్కక్ పెట్టేసుకునీ మనం రైతా చేసుకున్నం
ఉమ్
ఆనియన్స్ అన్ని కట్ చేసుకుని దాంట్లోకి మనం కోత్ కొత్తిమీర గాని నీ ఇష్టం ఆ క్యారెట్ గానీ ఈ ఉమ్ దోస్ వంకాయ గాని మనం యాడ్ ఆన్ చేసుకోవచ్చు మనకు అవసరం లేదు అనుకుంటే ఆనియన్సు పెరుగు కొంచెం సాల్ట్ వేసేసుకుని రైతా చేసుకోవచ్చు
చిన్న చిన్న పీసెస్ గా
అది మన ఆప్షన్ అండి చిన్నగా కట్ చేసుకున్నా ఓకే తురుముకున్నా ఓకే అల్ తురుముకుంటే మనకు తొందర అంటే చిన్న పీసెస్ ఉంటది కాబట్టి మనకి బెటర్ ఉంటుంది సో మనం అప్పుడు ఆ అది చల్లారిన తర్ తర్వాత తీసి చూస్తే చాలా బాగుంటుంది టేస్ట్ గాని స్మెల్ గాని కొంచం మనం నెయ్యి ఎక్కువే కుంటే మనకి స్మెల్ బాగుంటుంది
ఉహు అవునండి ఇంకా మీకు స్వీట్స్ లో వంటకాల్లో ఏది ఇష్టం ఎక్కువగా
ఈ స్వీట్స్ లో అయితే మా నాకు నాకు వచ్చేసి రవ్వ కేేసరంటే ఇష్టమండి
ఓకే
ఆ రవ్వ కేసర్ కూడా చాలా ఈజీ ప్రాసెస్ కదా తొందరగా అవుతుంది మనం ప్రసాదాలకు కూడా ప్రిఫర్ చేస్తాం కదా
హ
చాలా బాగా నచ్చుతుంది నాకు
అవునండి ఎలా అదు ఎలా చేసేది మనము
మనం ఫస్ట్ ఏం చేయాలంటే మనం నెయ్యి వేసేసి రవ్వ ఒక చిన్న గ్లాస్ లో తీసుకుని దాన్ని వేయించుకోవాలి నెయ్యిలో
ఆ
నేతిలో వేయించుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనమాట స్మెల్ చేంజ్ అవుతుంది మనకి పచ్చి వాసన ఉండదు
ఆ అవునులెండీ
కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ప్రై చేస్కున మనం గ్లాసు ఇప్పుడు ఏదైతే మనం రవ్వ ంటాము ఆ గ్లాస్ కి త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి ఆ వాటర్ మనం పోసుకోవాలి త్రీ త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి
ఓకే
అది కొంచెం మనకి ఉడుకుతుంది అనమాట ఉడికిదే బువ్వ వాటర్ అంతా పోయేసి కొంచెం గట్టిపడంగానీ మనం ఇప్పుడు ఏదైతే మనం అబదర్మ చేసుకున్న గ్లాస్ ఉంటుందో నాన్నకి ఒ ఒక గ్లాస్ కు ఒక రవ్వ ఓ ఒక రవ్వ ఓ రవా గ్లాస్కి ఒక ఒక గ్లాస్ ఆఫ్ చక్కర తీసుకోవాలి తీసుకునే ఇప్పుడు మనకి ఓల్డ్ ఇది పోయి ఉంటుంది కదా అ దా లోకి వేయాలి
ఒక పది నిమిషాల్లో అయిపోతుందా ప్రసంత్
ఆ అవునండి ఒక టెన్ మినిట్స్ పంది టెన్ మినిట్స్ కూడా బడదు అంటే క్వాంటిటీని బట్టి టైం తీసుకుంటుంది ఇప్పుడు మనం చక్కెర వేసాం కదా చక్కెర బాగా అంతా కలిసిపోతుంది అనమాట వాటర్ అయిపోతుంది కొంచెం దగ్గర పాడత తుందన్న టై లో మనం కొంచెం ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు మనకి ఇష్టం ఉంటే లేదంటే కొంచెం యలుకలు ఒక రెండు యలుకలు తీసుకుని దాని చేసి దాంట్లోకి వేసకున్నాం అంటే చాల టెస్టీ ఉంది ఉంది మనం మళ్ళీ ను నేతి లో మనం్రై కూర్చో ఉంటాయి కదా జీడిపప్పు ఆ బ కిస్మిస్ బాదాము పోయినాగాండి మనం తుర్మ వేసుకుని కొంచెం నెట్ లో పెట్టు నెయ్యితో పాటు దాంట్లకి వెయ్యాలే
ఆ ఓకే నాకు కూడా మీరు చెప్పిన విధానం చూస్తే నాకు ఒక అంటే ఐటెం గుర్తొస్తుందండి. సో మా సైడ్ అయితే బెల్లమన్నం అంటారు, చక్కెర పొంగల్ అంటారు, సమ్ మెంబర్స్ మా సైడ్ అయితే బెల్లమన్నం అంటారు. అది ప్రసాదంగా చే స్తం మనం పూజ చేసినప్పుడు అండ్ మనం ఒక్క వన్ ఒక్క కప్ ఆఫ్ రైస్ వాటర్ కడుక్కొని క్లీన్ చేసేసుకొని నానబెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అన్నా ఆ ఇంకా గ్యాస్ ఆన్ చే సీ మనం అది ఉడకబెట్టాలి ఆ రైస్ ని ఉడకబెట్టి ఒకా అది ఉడికేంతరకు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అలా ఉడిక కా మనము నెయ్యి ఏస్తము కొద్దిగా నెయ్యి, బెల్లము అండ్ కొంచెం షుగర్ యాడ్ చేస్తే యాడ్ చేయొచ్చు అది అవతల వాళ్ళ ఇష్టం అండి ఆ అది కొంచెం ఉడికాక మన్ చాలా స్వీట్ గా ఉంటుంది. బెలం ఎక్కువ బెల్లం ఎక్కువ కావాలనుకున్నాళ్ళు స్వీట్ ఎక్కువ తింటారు కదా
హ్మ్-మ్మ్
సో ఆడ్ చేసేసుకోవచ్చు ఇదైతే చాలా బాగుంటుందండి బెల్లమన్నం అంటరు మా సైడ్
ఓకే మా సైడ్ అయితే పరమాన్నం మేమైతే పరమాన్నం అన్నం టం దాన్నీ
అవునా
ఆ దాంట్లో మనం యాలకులే సుకుంటే
ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. కొంతమంది కొంతమందికి పడదు ఆ ఫ్లేవర్ క్కువ చాల లైట్ గా వేసు కోవాలండి
ఓకే మాములుగా మనము కొంచెం స్వీటేస్తే ఎక్కువగా తినకోకుండా వాళ్ళుం టే మల్ల కొంచెం పాలేసు కున్న కూడ టేస్ట్ ఉంటుందండి
ఓకే ఓకే అండి
టే మన కీ కలర్ కూడ చేంజ్ అవు వాట అందే డిష్ గా లేకుండా కొంచెం లూజ్ పాలు వేసి బాగానే ఇటుకోండి
ఆ అయితే మనం అయితే ఈ కాల్లో మాట్లాడిన వంటకాలు అయితే పరమాన్నం అండ్ మీరు రవ్వకేసరి అండ్ బిర్యానీ మూడు అయితే మాట్లాడుకున్నాం సో ఇవయితే ఒక దాంట్లో రెండు మీకు ఇష్టం ఒకటి నాకు ఇష్టం
అవునండి
ఆ థ్యాంక్ యూ అండి షేర్ చేసుకున్నందు కు
ఓకే థ్యాంక్ యూ
ఓకే బాయ్ అండి